ఇకపై చేప్పచ్చ
హలో
ఏం చేస్తార్
ఏం లేద్ బయట తిరుగుతా ఉన్నా అసలు ఆ వినిపిస్తాంది ఇప్పుడు
అ మీలో
ఆ గాలి బాగా తోలుతాంది ఇక్కడ
అచ్
ఏమి
ఇంత విన్పిస్తాందా నా వాయిసు
లేదు లేదు కరెక్ట్ గానే వినిపిస్తంది లేదు లేదు కరెక్ట్ గా వినిపిస్తంది
ఓ ఓకే
ఉ గాలి బాగా తొలతాది అస్సలు ఆహా ఎనిమిదికి అట్ల పోతాము ఉహ్
ఆహా
ఉ నేను తిరుగుతా ఉంటే అసలు పప్పు తిరువాత్ ఆ నేన్ను అక్కడ తిరుగుతా ఉంటే పప్పు తిరువాత పె పెట్టిన స్మెల్ వస్తంది అసలు
ఉహు మీ బిజిలో పాప్ కయితే
మా పీచ్ లో తయారు చేయరు అసలు ఫుడ్డు
మమ్మల్ని స్
ఎక్కడో బయట చేస్తన్నారు అది వాసన వస్తంది ఆ ఇం టి దగ్గర్నుంచి
ఓ ఓకే
ఉమ్ మీర్ తిన్నారా
తింటాన్ ఇంకా లేదు తినాలా
ఆ ఆ
కింద మేము మంచ మీ స్కొని స్కూల్ నుంచి వచ్చి ఆ ఆఫ్టర్నూన్స్ కూడా చానా బాగా చ చల్లగా అదే కిటికీ ఉయ్యాల కూడా
ఉమ్
చేస్తాం యేస్కొని ఊగి
అవును చానా బాగుంటది అసలు
ఉమ్
మేము కూడా సమ్మర్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేవా ళ్ళం అసలు మా తాత ఉయ్యాలు కట్టేవాడు ఇంట్లోనే స్తంభాలు ఉంటాయి రెండు స్తంభాలకి కొట్ అవును అసలు ఉమ్
ఆనీ
ఓకే ఆ రెండు స్తంభాలకి వేసేవాడు దాని కోసం నేను మా అన్న వాళ్ళ పక్కింటోళ్ళ పిల్లో ల్లు అసలు గొడవ పడే వాళ్ళు
ఓ ఓ
ఇంకా సమ్మర్ కి అయితే అసలు ఈతకు కూడా పోతా ఉన్నాం మేమైతే తే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో
ఓ నీకి ఈత వచ్చా ఆ
నాకు రాదు కానీ నేను ఊరికే అట్లా కాళ్ళు ముని గెంత లోతులోకి పోతాను ఊరిక అట్లా ఆడుకొని వచ్చేస్తాను
మళ్ళీ భయం ముందే వాటర్ అంటే చానా భయం
ఉమ్ మేమయి తే అసలు గంటలు గంటలు ఉంటాంటిమి ఒక మధ్యాహ్నం రెండు కి పోయి ఐదుకో చ్చేవాళ్ళం అసలు ఎంతసేపు అయినా టైమ్ తెలీదు ఉమ్ అట్లా ఒక అక్క పిల్చుకపోయిందా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏ టికీ పిలిచికుపోయింది అసలు ఈడికే లోప లికిరా లోపలికిరా అని చెప్పేసి పిలిచుకుపోయి ముంచేసింది అసలు
అ మ్మో మరి ఎట్లా మళ్ళీ ఆయక్కే లేపింది
వచ్చి లేపింది ఆ అక్కలేపింది బండ బూతులు తిట్టి పెట్టిన ఆ అక్కనీ
ఆ అప్పుడే బూతులు వస్తానిన్నా నీకు.
అంటే ఏవో తెలిసి తెలియని బూతులు తిట్టేసిన. లేకపోతే ఊపి రాడలేదు అసలు అంతసేపు ముంచింది. పైకి తేల్తాంది.
అమ్మో
ఇంకా రెండు నిమిషాలు ముంచేసింటే.
ట్యూబ్ వేసుకొని బాగా.
ఆ పోవచ్చు కానీ ఈ. మేమంతా ఊరికే చేపల పట్టేకి చిన్న చిన్నవి చున్నీ వేసుకొని చేపల. బట్టేకి ఆడుకోనేనికి గవ్వలు వరుకనేనికి అట్లా పోతా ఉంటాం.
ఉంటాయా.
హ్మ్ గవ్వలు అంటే ఇసుక కాబట్టి అదంతా ఏట్లో.
హ్మ్
గవ్వలు కూడా దొరుకుతాయి, హ్మ్ అక్కడ. చిన్న చిన్న చేపలు పట్టుకుని బాటి. ఇందులో వేసుకొని ఇంట్లోకి వచ్చేసి తొట్లో తెచ్చి వేసుకునే వాళ్ళం మేమైతే.
ఆ
అవి ఇంకా పొద్దునికలా చచ్చిపోయేవి.
అది చచ్చిపోతాయి రెండు రోజులకే చచ్చిపోతాయి అవి.
అది చేపల నేనంటి
చిన్న చేపలు చిన్న చేపలు. ఆహా అవి కాదు అవి కాదు చిన్న చేప.
ఆహా చిన్నగా ఉంటే అవి బురదమట్టలు అంటారు. అసలు బుర. ఇందులో బ్రతుకుతా ఇవి.
ఆ
తింటాల అనుకుంటా అవి బురద మట్టలు. అవి ఇంకా దాంట్లో మాత్రమే బ్రతుకుతాయి ఇంకా బయట అయితే బ్రతుకౌ. ఆ ఇంకా చెమ్మా ఉంటది. కాబట్టి దాంతోనే బ్రతుకుతాయి.
ఒకవేళ వాటి.
ఇంకా ఇంట్లో వేస్తే బతకవు. ఆహా బ్రతుకౌ.
హ్మ్, ఆహా నువ్వు తింటావతే.
నేను ఇంతవరకు ఒకసారి కూడా తనిందే లేదు.
అసలు ఇష్టంమ్ ఉండదు.
అవున్
ఉహు ఓన్లీ చికెన్ ఒక్కటి తింటా.
తర్వాత ఆ నేను అంత చికెన్.
అవును
ఒక టిచ్ ఇంత నాన్వెజ్ లో ఏది తిను.
ఆ
తినబుది కాదు.
ఉమ్మ్ బాగా చేస్త తింటాము. బాగా గ్రేవీ ఎక్కువ వేసేసి. బాగా చిక్కగ చేస్తే తినేబుద్ధి అయితది.
మ్ ఆ ఆవును
శనగ రోటీ చానా బాగుంట
లేకపోతే ఇక తినబుద్దీ కాదు.
మ్ అవును.
ప్చ్
చేస్తారు చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్ అయితే ఎంతైనా తినొచ్చు.
కబాబ్.
టూ
బయిల్డ్ చికెన్ కూడా.
నీ కో నువు నా బాయిల్డ్. చికెన్ లెగ్ పీస్.
మ్ బాయిల్ చికెన్ అందులో అందులో లివర్ వేసుకొని తింటే ఇంకా. అది అసల్ బయిల్డ్ లివర్.
అసలు లివర్ అయితే ఎంత బావు ఉంటుంది ఇల్ బావుంటది ఇంగా.
అసలు ఊరికే మనం ఏదైనా పుల్లకో, దెబ్బనా ఇంక గుచ్చేసి, నిప్పుల మీద కాల్చేస్తే ఉప్పేసుకని తింటే
అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లివర్ అయితే నాకు కూడా చాలా ఇష్టం. కాని ఆయిల్ లో ఫ్రై చేసినా కూడా లివర్ని ఎతుకుతా ఉంటా నేను తిందామని.
అవును మ్ దానికోసం మొత్తం దానికోసం నేను, మా అన్న కొట్లాడుతా ఉంటాం. మ్
ఆ అ డాన్స్ తెరేకు. ఉత్త ఫ్రైగా చికెన్ కబాబ్ అయితే నాకు ఇంకా ఇష్ ష్టం చికెన్ కబాబ్ అయితే. అయితే నిమ్మ
ఆ అవును చాలా బాగుంటది అసలు.
చానా
దోశ చికెన్ కర్రి కూడా చాల బాగుంటది.
మ్ అబ్బా అ దోస ఎవరిది.
నేనే
ఉ
పూరీ, పూరీ కూడా బానే ఉంటది అసలు దాంట్లోకి ఏదైనా బాగుంటది. చికెన్ కర్రీలోకి. చపాతి, పూరీ, దోశ
మ్
చిగుడ రాగి సంగటి చికెన్. కర్వి మి
ఉమ్ బాగుంటది కారంగా చేస్తే చాలా బాగుంటది సప్ ఇప్పుడిగ అయితే బాగుండదు.
ఆ తేనె ముద్ద అసలు.
మ్
అబ్బ
ఆ మ హాస్టల్ లో
అవును మా హాస్టల్లో లో పెట్టున్నారు ఒక్కసారి పెట్టిన ముద్ద చికెన్ కర్రీ
ఆ చికెన్ కీ అబ్బా
వేసినారా
అంటే వాళ్ళ అంతగా ఏం బాగా చేయర ఊరికే చేస్తున్నామంటే చేస్తున్నామని కొన్ని నీళ్ళు పోసి చేస్తారు ఏస్తే చనా ఎక్కువ మం చాలా వేస్తారు
హమ్ లేదంటే అది
ఆ
ఊరికే కొంచెం పిండి కలిపేస్తారు రాగి
వచ్చినకూడా సరిస్తాంమండి
ఆ అవును అందుకే చెయ్యరు
హా నిజమే సరే వాసీ వాసవి
ఆ సరే ఆ సరే
హు